హలో చెప్పండి బావున్నారా
ఆ బావున్నాను మీరు బావున్నారా
ఆ బాన్నామండి
ఏం చేస్తున్నారు
నేనా ఏం చెయలేదండి ఇప్పుడే ఊరికే ఉన్నానా పూలు పీకుదామని ఇంటి దగ్గర జాజి పూలున్నాయి
ఆ
అవి కోస్తామని పోతాంటండి
అవునా బానే కాస్తాయా అండి
ఆ ఏంటిది అంటే మాకి దేవుడి కి నాకు పెట్టుకోవడానికి సరిపోతాయంండి అంటే ఒక చెట్టే ఉంది ఆ నాకైతే సరిపోతాయి అమ్మడానికి అట్లయితే ఏం కాదు ఇంకా చిన్నదే చెట్టు
అవునులేండి
ఆ అయినా ఇక్కడైతే అమ్మనండి ఈ ఊర్లోనూ
ఆ అమ్మర్లేన్డి మాగ్ కూడా ఇక్క ఇంటి దగ్గర ఉంది చానా అయితాయి ఒక్కొక్కసారి ఐదారు మూరలు అట్లా కూడా అయితాయి కానీ మా అమ్మ ఆ ఊరికే ఇస్తాంటుంది అందరికి లేదా దేవునికిస్ దేవునికేసొచ్చేది గుడి దగ్గర
అవునా ఇక్కడ మాకి దగ్గర్లో వేరే పల్లె ఉంది
ఉమ్
అక్కడైతే అమ్ముతారండి బాగా అమ్ముతారు కేసీ అడ్డ కేజీకా లాస్ట్ కోక అడ్డ సేదు అట్ల అయినా కూడా మమ్మల్ని తూకాల ప్రకారం ఇస్తారు కదా పావు అట్లా అక్కడ అయితే బాగా అమ్ముతారండి పూలు కూడా అక్కడ అమ్ముకుంటారు కాబట్టి ఇంటి దగ్గర దగ్గర ప్లేస్ ఉంటే బాగా పెట్టుకుంటారు ఇక్కడ మా ఊర్లోయితే అ ఏమమ్మరండి ఎవరుకున్నా కూడా జస్ట్ ఊరికే దేవుడికి ఇంట్లోకి ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వడం అంతే
ఆ కేజీలో అట్లాంటే ఎంత రేట్
ఆ ఉమ్ కేజీ ఇప్పుడైతే టూ హండ్రెడ్ అనుకుంటా అండి నే నాకైతే అంత ఐడియా లేదు గానీ టూ హండ్రెడ్ ఉంటుంది లాస్ట్ ఇయర్ అయితే నేను ఊరిళ్ళినప్పుడు టూ హండ్రెడ్ ఉంది ఏమన్నా ఉ అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ పెరిగిండొచ్చు
అన్లన్ అయినా జాజ్ పూలు పీకడము కట్టడము చానా లేట్ సమయం చనా లేట్
ఇంకా అదే పని ఉంటుందండి వాళ్ళకి ఇంకా మార్నింగ్ లే లేయడము అంటే దండిగా పెట్టుకుంటారు ఒక పది చెట్లు అట్లా అమ్మ వాళ్లూర్లో ఇంకా ఇంటి దగ్గర ఏం పని ఉండదు కదా లేడీస్కి ఆ అలా ఆ అలా మొక్కలు పెట్టుకుంటాది ఇంకా ఇంకా ఆ ఇంకా పిల్లలు అందర ఇంకా పను ఎవరి పని మీద వాళ్ళ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ కెళ్ళిన తర్వాత క్యారేజ కట్చ్చేసి వెళ్ పంపి చేేస్తారు కదా
అ
ఇంక అప్పుడు అదే పని చేసుకుంటుంటారు వాళ్ళు వచ్చేంత వరకు అవి పీకడము ఇంకా వాళ్ళే కట్టడము కట్టిందానికి మళ్ళీ సపరేట్ అమౌంట్ ఇస్తారు ఫిఫ్ టి రూపీసో హలో హలో
పెట్టడానికి ఇస్తారంట హలో
ఆ ఆ ఇనిపిస్తుంటుంది హలో
అదే మామూలు
నాకు వినిపిస్తాంది ఆ నాకు వినిపిస్తోందండి మీకే వినిపించట్లేదు
లేదు వా లేదు వినిపిస్తుందండి మీ వాయిస్ బాగా ఆ అది నెట్వర్క్ ఇష్యూ అయింటది సరిగ్గా
ఆ అన్నిట్లో ప్రాబ్లమ్ ఉట్ కట్టడానికియితే ఫిఫ్టీ రూపీస్ అండి మళ్ళీ నో అంటే మనవే మనం కో పీకింటాం కదా ఇంటి దగ్గర ఒకవేళ ఒక కేజీ ఆ కేజీకి ఫిఫ్ ఫఫ్టీ రూపీస్ లాస్ట్ ఇయర్ అయితే అంతే ఉ అండి ఆ మళ్ళీ ఈ ఏరియా ఎంత ఉందో నాకు తెలీదు లాస్ట్ ఇయర్ నేను ఊరికెళ్ళినప్పుడు అలానే ఆ అమ్మ వాళ్ళకి చాలా పూలు ఉన్నాయి పక్కన పిన్ని వాళ్ళకి అంత మా తెలిసిన వాళ్ళకి మొత్తం ఆ ఊరుందరికి పూల్ చెట్లున్నాయండి అందరూ కట్ కట్టి వాళ్ళ పూలు వాళ్ళే ఆ పీకొని వాళ్ళే కట్టి అమ్మేస్తారు కేజీల లెక్కన
అంటే మామూలుగా టౌన్లలో అమ్ముతను చూడు వాళ్ళకి అమ్ముతారేమో కదా అండి
ఆ టౌన్లలో ఆ ఆమె వస్తాది ఇద్దరు వస్తారు వేరే వాళ్ళు కొనక్కపోయే వాళ్ళు వాళ్ళకి ఇవి ఇన్ని కేజీలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తారు ఇంకా వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి అన్ని కలెక్ట్ చేసుకొని పూలన్నీ వాళ్ళు తీసేసు కొని వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా పల్లెలకి గాని లేదంటే టౌన్లో గాని అమ్మేస్తారు
టౌన్లలో ఎంతరేటు మూర యాభై అట్లా అమ్ముతారు
అవునవునండి ఆ ఇప్పుడు మామూలుగా అన్ సీజన్ అప్పుడు అంటే పండగల ఫెస్టివల్స్ లేనప్పుడే ఫిఫ్టీ రూపీస్ అట్ల ఉంటాది ఇగ ఫెస్టివల్స్ ఉంటే ఇంకా చాలా ఎక్కువ రేట్ ఉంటాయి
అవునవును
ఆ
మీరు పూలు కడతారాండి కట్టడం అంతా వచ్చా
ఆ వస్తుందండి ఎందుకంటే మా ఊర్లో నాకు బాగా అలవాటయ్యిది
ఆన్లైన్
అవునా ఆ వస్తుంది కట్టేది అయితే బాగా కడతాను
ఉ
అంటే ఇప్పుడయితే నాకు మాత్రమే ఉంటాయి కాబట్టి కొంచెం లేట్గా కట్ తా మరి అంత ఫాస్ట్ అయితే ఏం కాదు వాళ్ళతో పాటే ఫాస్ట్ గా కట్టలేను ఆ కొంచెం ఆ నిధానంగా ఆ టీవీ చూసుకుంటా అలా కట్టేసుకుంటా నైట్
ఆవు వంటంత అయినాక నిధానంగా కట్టుకుంటారేమో కదా ఉ
ఇంగ కొన్ని ఉంటాయి కదా ఒక పావు పూలులా వస్తాయి అంటే ఇప్పుడు వర్షం లేదు కాబట్టి ఇప్పుడు తక్కువే అండి వర్షం పడట్లేదు కదా వర్షం ఉ ఆ మనం పోసే నీళ్ళు ఓన్లీ అవి వేరుకు మాత్రమే పోతాయి. ఉ బాగుంటుంది అది మొత్తం ఆ చెట్టాంతా నానుతుంది గదా చెట్ అంతా నాని బాగా ఇగుర్లొచ్చి మొగ్గలోస్తాయి. ఇది మనం ఓన్లీ చెట్టుకు మాత్రమే పోస్తాం కాబట్టి కింద వేరుకు మాత్రమే అన్ని ఎక్కువ రావు
ఎంతైనా వర్షం వర్షమే మనం పోసే నీళ్ళు అవి వేరు వేరే
ఏద ఏదైనా అంతే ఏ పంటగైనా అంతే మీ సైడ్ వ వస్తుందాండి వర్షము ఏమన్నా
లేదండి అసలు అట్లా
అవునా
ఉ ఇదే గాలి గాలి తగ్గింది రెండు రోజుల నుంచి అంత లేదు కానీ వర్షం మాత్రం పడడం లేదు
ఆ
అక్కడ ముంబాయి ముంబాయి అక్కడంతా చానా పడుతుంది మన సైడ్ మాత్రం అక్కడ పడే దాంట్లో వన్ పర్సెంట్ పడినా కూడా బాగుపడతాం మనం
బాగుంటుంది హా ఆ ఒక వర్షం ఒక్కసారి రెండు సార్లు అట్లా వచ్చినా కూడా కొంచెమన్నా బోర్లకి ఒక టూ త్రీ డేస్ అట్లా పెట్టకపోయినా కూడా కొంచెం నీళ్లు పెరుగుతాయి కదా ఊర్లల్లో కూడా బాగా తగ్గిపోయింది తగ్గిపోయినాయండి మాకు ఊర్లో మామూలుగా ప్చ్ వాడుకుంటాం కదా ఇంటికి ఇంటి కోసము పంచాయతీ నీళ్ళు అవి కూడా బాగా తగ్గిపోయినాయి
అవునా అండి
ఆ ఇంకా ఇలానే వర్షం రాకోకుండా ఇలానే ఒక వన్ మంత్ ఉంది అనుకో ఇంకా ఊర్లో నీళ్లు కూడా చిక్కవు అసలు
అవును నీళ్లతో చాలా ఇబ్బంది అవుతాది
ఇబ్బంది అవుతుంది కరెంట్ వచ్చినప్పుడు ఒక వన్ అవర్ బాగోస్తాయి
హ్మ్
ఇంకా ఆ తర్వాత ఇంకా స్లో అయిపోతాయి
ఉమ్
ఉమ్ మీకండి మీకు బానే ఉన్నాయా వాటర్ అక్కడ
మా సైడ్ అయితే పర్లేదండి మా ఊర్లో అంటే మాది చిన్న ఊరా ఏమి అంత పెద్ద ఊరు ఏం కాదు చిన్న ఊరికైనా రెండు బోర్లు ఉన్నాయి ఆ బానే వస్తాయి నీళ్లు ఫస్ట్ ట్యాంకీకి పెడతారు పెద్ద ట్యాంక్ ట్యాంకీకిి ట్యాంక్ అంతా నిండిన తర్వాత
ఆ అవునా ఇళ్ళకి వదుల్తారేమో కదా ఆ అలా అయితే మేలండి వాటర్ కూడా సేవ్ అవుతాయి అట్లా ట్యాంకీ కి పెట్టుకొని ఆ తర్వాత ట్యాంకు నిండిన తర్వాత మోటర్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవచ్చు మా ఊర్లో అలా ట్యాంక్ అయితే ఏం లేదు డైరెక్ట్ ఇళ్ళకు వస్తాయి కాబట్టి ఆ కొంతమంది పట్టుకునే వాళ్ళు పట్టుకు పట్టుకుంటారు కొంతమంది మర్చిపోయి ట్యాప్స్ వదిలేయడము పైపులు ఉంటాయి కదా ఇంటి దగ్గర ఆ పైపు వదిలేయడము ఆ ఏదైనా హోల్స్ పడిపోవడము అట్లా జరుగుతా ఉంటుంది ఉంటుంది మధ్య మధ్యల అవి ఎవరూ పెద్దగా పట్టించుకోరు హలో అవును ఆ స్టోర్ చేసి వదిలితే అందరికి వస్తాయి ప్లస్ మనం ఆ హలో వినిపిస్తుందా హలో
మధ్యలో వాయిస్
బ్రేక్ బ్రేక్ వాయిస్ నా వాయిస్ బ్రేక్ అవుతుంది హలో హలో హలో హలో హలో హలో హలో వినిపిస్తుందా హలో ఉ హలో హలో